హలో హా అక్క ఇప్పుడు తింటున్నా అక్క లేద్ తింటున్న, మీరు?
లేదు ఇంక తినాలి. ఏం చేశారు హాస్ట్ హా
మాక్ అన్నం పప్పు
ఆహా
ఉ పెరుగ్ గూడ్ ఉండదు బయట్ నుండే తెచ్చుకోవాలి.
అవునా
ఆ మజ్జగ ఉంటందక్క నీళ్ళు నీళ్ళు ఉంటందది.
ఆహా
ఉ మీరేం జెస్
ఇంక దొండకాయ ఫ్రై, రసం.
ఓ మీర్ రసం కారంగ చేసుకుంటరు కదా?
ఆహా కొంచెం స్వీటే చేస్తా నేను కూడా
ఉ స్వీట్ గుంటేనే బా మేం కూడా స్వీట్ కానే చేసుకుంటాం.
అది కారంగుంటే నాకు అసలు తినబుద్ధి కూడా కాదు.
ఆ ఇదంగా అందుక నేను ఇంట్లో చేసిన ఒక్ ఒకటే మా ఇంట్లో ఒకటే
ఉమ్
బయట కారం ఇంగ హాస్టల్లయితే ఇంగ కారంగుంటది.
మే హాస్టల్లో లో ఉన్నప్పుడుయితే మాబా మా ఫుడ్ మొత్తం మా ఫ్రెండ్సే తినే వాళ్ళు అసలు నాకు ఇచ్చే వాళ్ళు కూడా కాదు.
ఆ ఇంగేం చేస్తాం హాస్టల్లో బాగుండదు కదా
ఆ అవును
అందుకే
అంతే చాలా వరకూ సరేలే తిన్నిలే బాబం అనేసి నేన్ పెట్ ట్టేసేదాన్ని నేను వాళ్ళ ఫుడ్ తినేదాన్ని
హాస్టల్ ఫుడ్ ఆ
ఆ
బాక్స్ తీసుకొనొచ్చుకుంటారా వాళ్ళు?
ఆహా ఈ హాస్టల్కి వచ్చి ఆ అమరావపతి పోతా అక్కడికే వెళ్ళి, అందరం కూర్చొని, ఒక గ్రూప్ వేసుకొని తినేసి మళ్ళా హాస్టల్ పోయి కాసేపు పడుకొని
మీకు నచ్చుతాదారా ఫుడ్డు
ఇంక తప్పదు గదా వాళ్ళ కోసం బా వాళ్ళు నా కోసం అది పెడతారు అనమాట
ఉ
ఇంక కొంచం నాకు పెడతారు వాళ్ళు తింటారు అందుకే కూరలు కూడా ఎక్కువ తీసుకుని పోతారు
ఆహా కొంచెం మీరు కొంచెం వాళ్ళు తింటారా
ఆ
ఉ
బాగుండేది హాస్టల్ లైఫ్
స్టూడెంట్
ఎంత ఆ ఎంతున్నా స్టూడెంట్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయ్యాలి బాగా
అవును
తర్వాత ఇంకా అయిపోతే మా ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి పాటికి వాళ్ళు జాబ్లు
ఆ మెసేజ్ ఉండదు కాల్ ఉండదు ఏమి ఉండదు
ఎవరు పాటికివాళ్ళు బిజీ అవును
వాళ్ళు కూడా అయిపోయింది ఇంకా వన్ ఇయర్
ఆ ఆహా
మొన్న మొన్న జాయిన్ అయినట్టుంది అప్పుడే అయిపోయింది
మాది కూడా అంతే మా ఇంకా మా పె మా పెళ్ళి
హ్మ్
మా పెళ్ళి ఫిక్స్ అయింది నేను కాలేజ్లో జాయిన్ అయ్యా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే చదువుకున్నా
హ్మ్
ఒక వన్ ఇయర్
హ్మ్
మా పెళ్ళికి బాగొచ్చారు అసల్ పిలవను లేదు నేను మా ఫ్రెండ్స్నే కాదు మా అదే మా క్లాస్‌లో వాళ్ళు పిలవలేదు దగ్గర దగ్గర ఎంత మంది వచ్చారు ముప్పై మంది వచ్చారు
హ్మ్
బాగ ఎంజాయ్ చేసారు
అంతే మళ్ళీ ఇప్పుడు రాలేదు
ఆ ఇప్పుడు మళ్ళా పిలిచిన రాలేరు నేను పోలేను కదా
హ్మ్
దూరంగా ఉంటాం కాబట్టి పోలేం
పోలేము మాకన్నా ఫోర్ ఇయర్స్ ఉన్నాయికు మీకు టూ ఇయర్స్
ఆ
ఇంకా అక్కడికి హాల్డే ఇది సెలవులు ఉన్నా ఇంగ సండే మాత్రమే ఇంట్లో ఉండేది సాటర్డే ఉన్నా ఇం హాస్టల్లోకి వచ్చి వాళ్ళతో ముచ్చట్లు వాళ్ళతో ఎంజాయ్ చేయడాలు
అవునా
ఆ సెకెండ్ సాటర్డే అయినా వచ్చేదాన్నే నేను
హ్మ్
హాస్టల్లో ఉండేదాన్ని బాగెంజాయ్ చేసేవాళ్లం
హ్మ్ బాంటది స ఇంగ నైట్ అయితే ఇంకా బాంటది హాస్టల్లో
ఇంక నైట్ మనం ఉండడానికుండదు గదా
హ్మ్ హ్మ్
అక్కడిగి బలవంతం చేశారు ఉండు ఒక రోజు ఉండు ఒక రోజు ఉండు అని ఇంగా ఇంట్లో ఆళ్ళు ఒప్పుకోలేదన్మాట
ఒప్కోరు ఇంట్లో వాళ్ళు
ఆ ఇంగొప్కోక్పోయేసరికి ఈ సర్లే అనేసి ఇంక కామ్ అయిపోయా
హ్మ్ తిన్నా అప్పుడే బాగా హ్యాప్పిగుంటరు తర్వాత బా మెసేజ్ చెయ్యరు చూడరు
ఔను
హ్మ్
ఇంక బిజీ అయిపోతాం గదా
ఉహ్మ్
ఇంక వాళ్ళు బిజీ అయిపోతారు పెళ్ళిళ్ళయిన వాళ్ళు బిజీ అయిపోతారు
అందరూ
హ్మ్ ఇంకేం చెయ్యలం ఎప్పుడన్న కలవాలన్నా గుడ కలవలేం
అస్సల్ ఒక్కరైనా మిస్సైతారు
సరే ఒకోరు ఒక్కో
హ్మ్ ఒక్కరైన రాకుండుంటారు అస్సలు కుదర్దాది
ఏంది ఏంది ఏం జరిగింది కాలేజ్లో
నాకాక అదీ వర్క్ అది చెప్పిన కదా ఓ ఈ సబ్జెక్ట్స్ అదీ దాన్కోసమే తిరుగుతా ఉన్నా ఇంకా చేసుకున్నా అయిపోయింది అఫ్ట్నూన్ ఒక్కటి క్లాస్కెల్ళ్తే అయిపోతుంది
ఆహా
ఊమ్
బానే జరుగుతున్నాయి క్లాసెస్
ఏమో అక్క నేనొచ్చినప్పట్నుండి పోలే అన్కే ఈరోజు బోవాలి
హుహు
టు వీక్స్ నుండి పోలేదు నేన్ మన్ననే గదా ఒచ్చింది
హుమ్
ఐజీ ఇడేమన్నా పన్లుంటె ఈజీగా ఒక నాలగు
టూర్నమెంట్స్
మాక్ మా క్లాస్లోనా
ఆ మీక్ తెల్సిన వాళ్ళు
మా క్లాస్లో ఉన్నారు
ఊహు
ఉ
ఉంటే పర్లేదు ఒక్కతే అయితే ఇబ్బంది గదా
ఇంటికెళ్ళానుకా
ఇంటికి ఎళ్ళడానికి గాని మనకేమన్నా ఇబ్బంది
ఉ అట్లేం లేదు అక్క ఇంటికి నేను ఒక్కతే ఎళ్తా నేను ఈళ్లతో ఏం పోను
ఉహు
వాళ్ళు ఇప్పుడు సిక్ ఈవినింగ్ సిక్స్ ట్రైన్ ఎక్కుతారా ఇంటికెళ్ళే లోపల టూల్ లెవెన్ అట్ల అయితాది ఎందుకా టైమ్ లో అదే బస్సుగు పోచ్చు బాగా
అవును
అందుక్
బస్సుకు పోవాలన్నా ఏ టైం బో పోతారు
ఎర్లీ మార్నింగ్ పోతాను నేను సెవెన్ సెవెన్ కి సిక్స్ ఫార్టీ కి బస్సు ఉంటాది టూ బస్సులు ఉంటాయి
అంటే డైరెక్ట్ బస్సా
ఉ హు కడప బస్సు ఉంటాది నేను ఏలగుంట్లలో దిగేస్ స్తా ఏలగుంట్లలో దిగి అక్కడ్ ప్రొద్దుటూరు
ఉహు ప్రొద్దున ఇ పులివెందల్ అయినా ఒకటే గాదా
పులివెందల్ బస్సయినాగూడా ఏమో ఎర్రగుంట్లలో దిగచ్చు హ ఎర్రగుంట్లల సైడ్ పోదు పులివెందల్లోనే దిగాలే పోదు పోదుీ పులివెందల్నే దిగాలి
ఇంకా బస్సులు చాలా ఉంటాయి ప్రొద్దుటూరు బస్సులు
ఉ ఉ హాఫ్ ఆన్ అవర్ కి ఒకటి ఉ ఉంటాయి నేను మీలతో ఏం పోను
ఉహ
హజ్
ఇంకా
ఇంకా చెప్పాలక్క
ఇంకేం పెట్టలేదా ఫెస్ట్లు కాలేజ్ డే లు
ఇన్ ఇంక ఇప్పుడు ఏం లేవ్ నెక్స్ట్ సెమ్లా అవన్నీ మార్చ్లో
ఆహ
ఉ
అయినా ఏదో ఒక ప్రోగ్రాం ఉండే ఉంటాది కాలేజ్లో ఎవరికో ఒకరికి ఏ డిపార్ట్మెంట్కి ఓ డిపార్ట్మెంట్
అప్పుడు ఉండేదక్క ఇప్పుడు ఏమైందంటే ప్రిన్సిపల్ సార్ ఏం చేశినారు అంటే అప్పుడు ఆ మూడు బ్రాంచ్లు ఈ ఫస్ట్ సైమ్ లో చేసుకునే వాళ్ళు ఫెస్ట్ లు ఇంక్ ఇంకా మిగతా వాళ్ళు సెకండ్ సెమ్ లో చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏంది అన్ని బ్రాంచ్ చ ఒకేరోజే చేసుకోవాల ఫెస్ట్ లు
అమ్మ
ఉ లాస్ట్ ఇయరే మార్చినారు అట్లా ఏం బాగుండదు అట్లుంటే
అదే గాదా ఒక కోరిక ఒకసారి ఉంటే బాగుంటాది
ఒక్కరు ఒకసారి అంటే ఫ్లాష్ మార్బుల్ అంటారు చూస్తారు అన్ని దాంట్ల పోతారు అందరూ అన్నీ ఒకే రోజు అనుకో ఏది అనికోవాలని
అవును
ఇ ఇంకా కొత్త కొత్తటివి అన్నీ ఆయప్పకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడండి.
ఇంక అంతే కొంతమంది చాదస్తపు మనుషులు ఉంటారు
మ్మ్
ఇంక వాళ్ల చాదస్థాలతో
కొంచెం అదే కొంచెం స్టూడెంట్ నుంచి కూడా ఆలోచించాలి కదా.
మ్మ్
అట్ల ఆలోచించరు. కలుద్దాం కోలాటం అవన్నీ వింటే మేం షాక్ అయినాం అసలు.
కోలాటమైన కోలాటమైన వెయ్య
కోలాటం మాయాబజార్ సినిమా ఉంది గదా అక్క
ఆ
ఆ సినిమా రీక్రియేట్.
ఓయమ్మా
సచ్చినాం చూడలేక అన్నీ అట్ల
అయమ్మ తల్లోయ్
నిజంగా అన్నీ అట్లాటివే
అప్పుడు బా పెట్టేవాళ్ళబ్బా
ఆ ఆ సార్ ఉన్నప్పుడు బా పెట్టేవాళ్ళు ఆ సార్ అన్నిటికీ పర్మిషన్ ఇస్తాడు ఏమండు. డ్యాన్స్ లేసిన ఏమనడు ఊరికే చెప్తాడు జాగ్రత్తగా ఉండండి చైర్లు విరిగిపోతాయి అని చెప్తాడు అంతే. ఈయన అట్ల కాదు, వచ్చి ఫోటోలు తీసుకుంటాడు డాన్సులు ఎవరేస్తే వాళ్ళ దగ్గరకి వచ్చి ఫోటోలు తీసుకుంటాడు ఆయననే
ఏంది డ్యాన్స్ లేేసే వాళ్ళ దగ్గరకి వచ్చా!
ఆ ఎవరన్నా ప్రిన్సిపల్ ఎ వచ్చి ఫోటోలు తీసుకుంటార? ఆయన తీసుకుంటాడు. ఆయనే వచ్చి ఫోటోలు ఆ ఫోటోలు తీసుకుంటాడు ఆయననే
ఆహా
అలో
మా ఈ ఎంబిఏ డిపార్ట్మెంట్ లో ఆయన మళ్ళా మారనాడో లేదో తెలీదు. ఆయన గాని అంతే సైకో మాములు టీచర్లతోనే గొడవ పడతాడు పిల్లల ముందర.
అయ్యా
ఆ
ఎవరన్నా అట్ల చేయ్ మ్మ్
కానీ తప్పదు అమ్మ ఈ డిపార్ట్మెంట్ లో కూడా చాన దారుణం. తల్లి ఈ వీళ్ళ వీళ్ళకి పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి టీచర్లకి, టీచర్లకి ఆ
మ్హు మ్మ్ ఒకరంటే ఒకరి
ఈయన ఆ ఈ జైరాంరెడ్డికిను ఆయన ఎవరు ఇంకొకరు ఉమ్ లక్ష్మణ సార్ కి పడరు
రివ్యూస్ లో ఆ అది అంతే
ఆయన మీద కోపం అంతా మా మీద మా మీద కోపం అంత మా మీద చూపిస్తే మేమేం చేస్తాం
కదా అందరూ అంతే
వాళ్ళు ఏమన్నా కరెక్ట్ చేసినా గానీ తప్పే అంటారు
ఉమ్
మాల తిప్పుకున్నారబ్బా ఈడ్ జైరాం రెడ్డికీ ను ఈ లక్ష్మణ సార్ కే భయంకరంగా పడేది అసలు
వాళ్ళకి ఎవరో ఆ వాళ్ళకి వీళ్ళు స్టూడెంట్స్ ఎవరు పడతారో పాపం చచ్చె